హాయ్ అండి హలో
హలో
హలో
హలో
హలో
హలో
హాయ్ అండి
హాయ్
బాగున్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నారండి
బాగున్నామండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం తిన్నారు
మేము టమాటాబ్బా తిన్నామ అండి మీరేం తిన్నారు
మేము పులిహోర చేసుకున్నామండి
ఇంకేమండి సంగతులు
మీరు పండగకి షాపింగ్ చేసారా అండి
చేసామండి షాపింగ్ అంతా అయిపోయిందండి మీద అయిపోయిందండి షాపింగ్
అయిపోయిందండి మీరు
మేము బట్టలు తీసుకున్నామండి
మరి ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ తీసుకున్నారు
ఆ ఫార్మల్స్ తీసుకున్నామండి మీరు వొచ్చి షాపింగ్ చేసారండి మీరు షాపింగ్ చేశారా అండి
అవు చేసామండి
ఊ
మీకు ఏం గేమ్స్ అంటే ఇష్టం అండి
మాకి కబడ్డీ అంటే ఇష్టం అండి
మీరు ఆడుతారా అండి కబడ్డీ
లేదండి చూస్తాం అంతే
అంటే స్కూల్ టైమ్ లో చూసేవాళ్ళా లేదంటే ఇప్పుడు నార్మల్ గా చూస్తారా
అప్పుడు చూసేవాళ్ళము ఇప్పుడు చూసేవాళ్ళమండి ఎప్పుడు ఆడే ఛాన్స్ తీసుకోలేదండి
కుంటే కూడా ఇంట్రెస్ట్ లేదా అండి క్రికెట్ ఇస్ ఇంట్రెస్ట్ లేదా
క్రికెట్ అంటే అంతేం లేదండి క్రికెట్ అంటే మాకు ఇంట్రెస్ట్ లేదండి ఏం క్రికెట్ అండి అందరు క్రికెట్ అంటా అంటారు మాకు ఇంట్రెస్ట్ ఉండది బా
అవునా
అవును అండి
బాయ్స్ అంతా ఎక్కువ క్రికెట్ చూస్తూ ఉంటారు కదా
అందుకే మేము ట్రెండ్ ఫాలో కాము అండి ట్రెండ్ సెట్ చేస్తాం
ఊ
మీరు ఏమన్న గేమ్ ఆడతారా అండి
స్కూల్లో ఆడేవాళ్ళం అండి స్కూల్ గేమ్స్ ఆడం స్కూల్లో ఆడేవాళ్ళం అన్ని గేమ్స్
ఏం గేమ్స్ ఆడేవాళ్ళు అండి
మేమా అంటే రింగ్ ఆట ప్లస్ వన్
అట్లాంటి ఆడతారా అండి
తొక్కుడు బిళ్ళ అటువంటివి ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఊర్లల్లో ఆడుకునేవాళ్ళం అండి
అవున అండి లేడిస్ స్టాఫ్ కదండి స్కూల్ టైమ్స్ లో తొక్కుడు బిల్లా లేడీస్ స్కూల్ టైమ్స్ లో అది చానా లైక్ చేస్తారు కదా
తొక్కుడు బిల్లా
ఆ స్కూల్లో చిన్నప్పుడు ఏం ఇష్టపడతారు అవే గేమ్సే కద అండి పెద్ద గేమ్స్ ఇంగ
అదేం లేదండి మేము అలా తొక్కుడు బిల్లా ఏం ఆడేవాళ్ళం కాదు. ఇంటి దగ్గర అయితే ఆడుకునే వాళ్ళం కానీ, స్కూల్లో అయితే అక్కడ ఇప్పుడు క్యారం బోర్డు, రింగ్ సంథింగ్ సంథింగ్ అలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం.
అవునా
మీరు స్కూల్లో గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళా అండి
లేదండి ఇంట్రెస్ట్ ఉండేది కాదు మాకి ఓన్లీ జి చదువు చదువు చదువు నే స్కూ స్కూల్లో అంత చదువే అండి గేమ్స్ మీద ఏం ఇంట్రెస్ట్ ఉండేది కాదండి మాకి
ఓకే ఓకే
నాను
సాంగ్స్ పాడుతారండి మీరు
అండి
పాటలు పాడతారాండి పాటలు, డ్యాన్స్ ఇంట్రెస్టా అండి మీకు
లేదు భరతనాట్యం కొంచెం లైట్గా వస్తాదండి అంతే అండి ఇంకేమి రాదు.
అవునా ఎక్కడ నేర్చు కున్నారండి మీరు భరతనాట్యం
తూమే ద్యాస్ స్కూల్లో నా అండి
అంటే కు టీచర్స్ ఎట్లా ఉండరు కదా వాళ్ళ దగ్గరకి కునేది లేదంటే నార్మల్ ట్యూషన్స్ నీ పెట్టుకోండి మేడమ్
హలో
ఫేమస్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేర్చు కున్నార లేదంటే నార్మల్ గా నేర్చుకున్నారా
త ప్రొఫెషనల్ ఏం కాదండి నార్మల్గానే
ఆహా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశార్ అండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లా
లేదండి
అంటే నేర్చుకున్నారంతే
అన్ వెళ్దాం అనుకున్నాము కాంపిటీషన్ కాటా చిక్కిందా కానీ అప్పుడు చుండే అందువలన వెళ్ళలేకపోయామండి అప్పుడు
ఓ
ఉమ్ అవన్నీ చిన్న ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదండి, అందుకే ఎడ్యుకేషన్ పరంగా వచ్చామండి మేము ఇప్పుడు డాన్స్ వరకి అన్నీ టేస్ లేదండి ఓన్లీ ఎడ్యుకేషనల్
ఓకే అండి మరి మీరు ఏం వర్క్ చేస్తంటారండి
ఏమండీ
మీరు ఏమి వర్క్ చేస్తూ ఉంటారు
నేను డాక్టర్ అండి మీరు
ఏం లేదండి, నార్మల్గా ఒకే ఇప్పుడైతే ఏం వర్క్ ట్రై చేయట్లేదు
అవునాండి
ఆ
ఏమో ఎవరో తీసుకోవచ్చు కదండి ఏమైన్
చేసుకోవచ్చండి, బట్ ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్స్ కి వర్క్ చేసుకోలేనండి.
ఏం చూసి చేశారు అలా అందరూ ఎన్ని చూసిక వర్క్ చేసుకోవాలండి, వర్క్ చేసుకోకుంటే ఎలా చెప్పండి.
అవునండి బట్ నాకు ఇంకా చిన్న బాబు ఉన్నాడండి, వాన్ని చూసుకోవాలండి నేను
అవునా బాబు ఏమండి బాబు అన్ని ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఎన్ని ఉన్న పిల్లలేం బాబును చూసుకునేకి డే గిరు అన్ని ఉన్నా సంమ్థింగ్
మాకు మా వారికి
వర్క్ చేస్ నన్నే వర్క్ చేసుకోవాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు కదండి
నాకు ఇంట్రెస్ట్ లేదండి.
ఇంట్రెస్ట్ లేదా, చేస్తే అదే వస్తుంది కదండి, ఇంట్రెస్ట్ లేదని అలాగే ఉంటే అలాగే ఉండాల్సి వస్తుందండి, ఏమైనా వర్క్ చేసుకుంటాంటేనే కదండి.
ఏమో అండీ మరి చేసుకుంటామండి.
ఇంట్రెస్ట్ లేదని అలాగే ఉంటే అలాగే ఉంటారండి. ఏమన్నా చేయండి. ట్రై చేయండి ఐతుంది మీ వల్ల
తొందర్లెండి ట్రై చేస్తున్నండి జాబ్స్ దొకట్లేదు. ఇంటర్వ్యూ కి వెళుతున్నాను బట్ సెలెక్ట్ అవ్వ అసలు లేదండి
మరి ఇంకేమండి.
మీరేమైనా సజెషన్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూస్ కు వెళ్ళినప్పుడు, వెళ్ళేటప్
మీరు ఇవ్వరా
ఆహ నేను వెళ్లు నేను వెళ్ళడానికి మీర ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరేమో ఇవ్వండి.
సజెషన్ తీసుకునే అవసరం లేదండి. మీ ఓన్ కాన్ఫరెన్స్ మీద చేస్తే చాలండి. ఏం పెద్దదేమి కాదు కదండి ఇంటర్వ్యూ ఒకటిగా కాకుంటే ఇంకోటి మీ తక్కట్గు మీకు జాబ్ ఉంటది కదండి.
లేదండి ఇది ఎన్నో కంపెనీ ట్రై చేస్ స్తాను బటూ ఒక ఎక్స్పీరియన్స్ కావాలడా అందుకే రిజెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి
ఉంటాయి కదండి. ఫ్రెషర్స్ తీసుకునే కంపెనీస్ ఉంటాయి, అందరూ ఎక్స్పీరియన్స్ తీసుకోరు కదండి, ప్రెష్ షర్స్ తీసుకుంటారు, ప్రెషర్స్ ట్రై చేస్తే అక్కడ చేస్తంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మీరు ఇంట్లోనే ఇంట్రెస్ట్ లేదంటే. ఎక్స్పీరియన్స్ ఎలా పెరుగుతుందండి మీకు కు పేజ్ డైలి పోవాలి జాబ్కెళ్ళి అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుందండి
ఇది ట్రై చేస్తూ నువు అది చెస్ హలో అది ఏమో పింక్ బాతు రూమ్ లో వినాయక టెంపుల్ ఉన్నాయి కదండి అక్కడికి వెళ్తే జాబ్స్ వస్తాయి నిజమేనా అండి
ఏమండి
డెస్కో డెస్ కుడిన ఏదో ఉందండి కదా బెంగళూరులో
ఏదండి
ఏ లేదండి అది
ఐదే గదండి
ఆ అక్కడికి వెళ్తే జాబ్స్ వస్తాయని నాకు మా ఫ ఫ్రెండ్స్ చెప్పారండి
మా మెడిసిన్కు సైడ్ కదండి మాకు అవన్నీ పెద ఐడియా లేదండి మదంతా
ఏంటండి
మరింత విక్కు కదండి డాక్టర్ సైడ్ కదా మాకు అంత ఐడియా లేదండి అవన్నీ
ఓహో ఇగుండు
అవునండి
మరి డిన్నర్ కంప్లీట్ అయిపోయింద అండీ
అయిపోయిందండి మీద అయిపోయిందా
ఆ అయిపోయిందండి
అంత బాగున్నారండి
ఆ అందరు బాగున్నారండి
మరి రేపు సండే మీకు హాలిడేనా అండి
ఏ డాక్టర్స్ కి హాలిడే ఎప్పుడు వున్నా వెళ్ళాలి
అవునవునులేండి
ఆ హాలిడేస్ అనేది ఏముంటుందో చెప్పండి
అవునులేండి మీరు చేసేది గ్రేట్ జాబ్ అండి అది
అవునండి అవునండి
పేషెంట్స్ ఎప్పుడు మీకు గ్రేట్ఫుల్ గా ఉంటారు
అవునండి
అ